అక్క ఇప్పుడు ఇనిపిస్తందిలే అక్క
ఆ వినపడుతుంది అమ్మా ఏం తిన్నావా
చిన్న ఏమో
ఆ ఇప్పుడేమో అయింది ఏం
అవును ఏం మేం రొట్లు చికెన్ అక్క
ఓకే మేము ఆ పరాట విత్ చికెన్ కర్రీ
ఆ
నీకు పరాటా ఎలా చేయాలో తెలుసా
ఉ అమ్మా చేస్తుందక్కా అంత నాకేం తెలీదు
అవ్ ఏ నేను దాన్ని ప్రాసెస్ చెప్తాను ఊహు ఇన్ కేస్ నువ్వు కూడా చేసుకోవచ్చు మధ్యలో నీకేమన్నా డౌట్స్ ఉన్నా నువ్వు అడగచ్చు
ఆ మీరే చేసారా అక్క
ఆ నేనే చేస్తానుమా
అవునా
అండ్ మనకు మన ఆ వైట్ వైట్ గోధుమ్ పిల్ దొరుకుతది లేదంటే మైదా
ఆ
మనం మన క్వాంటిటీని బట్టి ఒక కప్పుకి అయితే ఫోర్ అయితే మాకైతే
నువ్వే ఈయాలి
సో ఒక కప్పు మైదా తీసేసుకొని లేదంటే వైట్ గోధుమ పిండి చేసేసుకని దాంతో కొంచెం కార్డు కొంచం సాల్ట్ ఊ కొంచం షుగరు అండ్ ఆయిల్ వేసేసుకొని కొంచము మంచిగా అంటే మన కన్సిస్టెన్సీ తెలుస్తది కదా మనకు ఎట్లా కావాలా కొంచెం గట్టి కావాలా మెత్త కావాలా పిండి అని చెప్పేసి మనం కొంచెం సాఫ్ట్ గా తడిపేస్ కున్నమంటే మంచిగా అనిపిస్తది ఇంకా అంత దాని ప్రాసెస్ అయిపోయింది ఇగ అదాన్ని ఒక వన్ అవర్ అట్లా పక్కన పెట్టేసినామంటే మంచిగా ఫర్మెంటేషన్ ఐతది అది
అండ్ల
అది ఆ చక్కగా అయిపోతది మళ్ళీ మనం చక్కగా ఎంత కావాల అంటె తీసేసుకొని
అ
మనం చపాతిలాగా తిక్ కోవచ్చు లేదంటే జస్ట్ కొన్ని షేప్స్ చేసుకోవచ్చు.
అమ్మాయ అది వేస్తుందక్క గుడ్డు అమ్మా హోటల్ వెట్టుండే అపుడు
ఓకే ఓకే అది డిఫరెంట్ ఊ అది కొంచెం డిఫరెంట్ అంటే నీకు అందరు అలానే అడగారు కదమ్మా ఇప్పుడు కొందరు వితౌట్ ఎగ్ అడుగుతారు కొందరు ఎగ్ అడుగు తరు కొందరు విత్ చికెను లైక్ కీమా ఇలా అడుగుతారు
ఆ
సో నీకు చికెన్ అన్న ఉన్నప్పుడు చికెన్ మీ గ్రేవీతో చెయ్ వేస్ట్ చేసి ఒకేసారి ప్లేటింగ్ చేసిస్తారు అదే నీకు కిమా అనుకో కీమా అ అంటే మనం ముందే చేసుకొని సపరేట్ చేసి పెట్టి వేయాల్సి వస్తుది
హ
ఇంకా చికెన్ కర్రీ అంటావా ఒక్కోరు ఒక్కో మాదిరి స్టైల్ లో చేస్తారు మీరు ఏం స్టైల్లో లో చేస్తారు
హమ్మా అయితే గుడ్డు వేస్తుండ అక్క దాంట్లోకి గుడ్డు వేసి కలుపు పెెట్టేస్తుండ
ఆహా ఓకే పిడిలో కేనా
ఆ పిడిలోకిే
అది కొంచెం వేరుమా అంటే నీకు ఉత్త మైదా అయి ఎట్ల అంటే అంటే నీకు ఇంగ ఆ రోజుకే అయిపోతుంది ఖచ్చంగా తినే వాళ్ళు ఉంటారు అంటే ఏం కాదు
హోటల్లో చేస్తుండది కదా అక్క అమ్మా
ఆ ఆ అదే అందరుూ ఎగ్గున్ లైక్ చేయరు కదా మా ఇంట్లో మాక్సిమం లైక్ చేయరు ఎందుకంటే గుడ్డు కొంచెం స్మెల్ వస్తుంది కదా పచ్చి మిట్టో సో అందుకు కొంచం అవాయిడ్ చేస్తారు ఇప్పుడు మనం కేక్స్ లోకి
ఉ
బ్రెడ్ ఇవన్ని దాంలోకి ఎగ్గే యూజ్ చేస్తాం కానీ వితౌట్ ఎగే బాగుంట
ఉ అవునా అదే మళ్ళీ కొన్ని రోజులయి తర్వాత ఇంకా అమ్మకి చేసి కాలేదన్న టు ఇంకా ప్యాకెట్ తెప్పిస్తుండే పరోటా ప్యాకెట్
ఓకే ఓకే
ఉ
కుక్క బ దండిగా ఉన్నట్టున్నాయి కుక్కలు కుక్కలు బా దండిగా ఉన్నట్టున్నాయ్ రా
హాదే కిచెన్ లో కూర్చుని అలా కిటికీ ఓపెన్ చేసుకున్నాను
ఆ ఆ అదే బాగా వినపడుతుంది
కేడ
ఇప్పుడు అస్సలు ఆ మనకేమో అక్కడ దండిగ ఉంటాయి ఇక్కడ కుక్కడు పెంచుకోవడం కూడా ఒ క ఆర్ట్ తెలుసా
ఎక్కడక్కద
ఆ ఎంత కేరింగ్ ఎంత పాంపరింగ్ చేస్ తాండ్రు మనం చిన్న పిల్లని ఎలాయితే పా్యాంపింగ్ చేస్తామో ఎంత కేరింగ్ గా చూసుకుంటామో యాస్ ఇట్ ఈస్ అలానే
ఇక్కడ ఏందో లే కుక్కల్ నీ వచ్చే కొట్టడమా పదా అని దొబ్బెడమా
ఆ ఒకప్పుడు కుక్క అంటే ఎంత గౌరవిస్తన్నా అంటే అక్కడ ఒక దే ఉన్ లాగా కాటం రాజు జూ అలాగా చూసే వాళ్ళు ఇప్పుడు అలా ఎవ్వరికి అన్ అంటే ఎథిక్స్ వాల్యూస్ ఏం లేవు అన్ ని అట్లా అట్లా అయిపోతున్నాయి
పిల్లలమ్మ పడు
ఇక్కడ ఆ అక్క పడుకున్నారు ఇద్దరు పడుకున్నారు.
ఆహా
కార్యక్రమకి లక్షాంతర సంఖ్య కార్యకర్తప నిరు ఓకే నాక్క ఆ నడుస్తుందా అక్కడ
ఆ ఇక్కడ పడుకుంది మా బాగా పడుతుంది.
అవునా
ఆ ఇక్కడ ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ పడ్తది ప్రతి రో జింక ఎప్పుడో ఇం ఇంకా తక్కువ్ పడేది ఈ టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ బాగా పడ్తుంది వర్షం
అదే నా అక్క వర్షం సౌండేనా సౌండే
ఆహా నా దగ్గర ఏ సౌండ్ లేదు మా గా మా పక్కింటోళ్ళు కొంచెం ఏదో మాట్లాడుకుంటున్నారు అందుకు అలాగా వినపడ్తుంది
ఆహా ఏదో చూస్తున్నవ్ అదే వర్షము వస్తే ఎట్లా అనిపిస్తది అట్లా అనిపి
లేదురా నీర్ ఆ సౌండ్ వస్తుంది నీ దగ్గర నుంచి వస్తా ఉంటేనే వర్షం పడుతుందా అని అడిగాను
ఆహా నేన్ మీకెలె వస్తుందేమో అనుకున్నా మీ సైడ్ నుంచి నాకు వినిపిస్తా ఉంది
ఓకే ఇప్పుడు నాకేం వినిపించట్లేదు నీ దగ్గర్ నుంచి బావుస్తుంది వాయిసు
నేను అట్లా వాకింగ్ చేస్తాను గాలి ఏమన్న వినిపించి ఉంటుంది అక్క
ఆ అవునవును అనుకుంటామా
సరే ఇప్పుడు కూర్చున్నానా
ఆహా అందుకే ఇప్పుడేం రావట్లేద్ ఇప్పుడు నార్మల్ గా ఏదో జస్ట్ ఏదో రఫ్ చేస్తాన్నట్లు సౌండు వస్తి
నాగుడా అట్లే వస్తుందక్క
ఆ ఎందుకోరా మరి కొన్ని కొన్ని కాల్స్ కి అప్పుడప్పుడు అలా వస్తుంది మరి
క్యారెట్ హాల్వా చేసేది తెలుసా అక్క మీకు
ఆ తెలుస్ కాని నీకొచ్చా
నాక్ రాదు అదే అడుగుదమని
ఓకే డన్ మనము మనకు క్యారెట్స్ టూ టైప్స్ ఉంటయి ఒకటి రెడ్ అంటే నార్మల్ గా ఉండేవి ఒకటి లైట్ ఆరెంజ్ లో ఉంటయి ప్యూర్ రెడ్ అనేది హల్వాక్ మాత్రమే యూజ్ చేస్తార్
ఇక్కడయితే అవి దొరకవు అనుకుంటా
ఆహా అక్కడ దొరకవమ్మా చాలా తక్కువంటే కొన్ని కొన్ని ప్లేసెస్ లో దొరుక్తాయి పట్టిక్లేర్ ప్లేస్లలో మాక్సిిమం దొరకవు ఆ అవిటియి అంటే మనకెన్ని కావాలో మనకార్థం అయిపోతుంది. అన్ని తీసుకొని పైన అంతా తొక్క తీసేసి చక్కగా ఆ అ దాని మీద ఉన్న పొట్ట అంతా తీసేసుకొని పీల్ చేసేసిన తర్వాత మనం ఎంత కావాలో అంత గ్రేడ్ చేసుకోవాలి మొత్తం కొందరు ఏంటంటే కొందరు గ్రేట్ చేస్తారు అదే తురుముతారు కొందరు మి మిక్సీ వాడుతారు అంటే ఒక్కొక్కరు ఒక్కో మాదిరీ చేస్తారన్నమాట నేనైతే రెస్టారెంట్ స్టైల్ లో చెప్తున్నాను అక్కడైతే హోటల్ స్టైల్ లో అయితే డెఫినెట్గా
నాకు రెస్టారెంట్ స్టైల్ ఏయ్ నచ్చదు అక్క
కానీ ఎవరో మాట్లాడుతూ
అవునా అక్క బయట ఉన్నారు మా మామ మా మామ వాళ్ళు బయట ఉన్నారు
ఆహా అదే మాట్లాడతాన సే ఆ వాళ్ళ వాయిస్ ఏయ్ ఎక్కువ వస్తున్నది
అవునా నిన్ ఇక్కడకి పోతాలే అయితే చెప్పండి అక్క ఆ నేను బ్లూటూత్ వేసుకున్న లే
ఆ ఓకే అండ్ మనము ఎంత కావాలో అంత అంటే ఏదైనా సరే ఒక కప్ మెజర్మెంట్ తీసుకోవాలి డెఫినెట్ గా
ఆ
నీ కప్ మెజర్మెంట్ అయితే ఈజీ ఉంటుంది అన్నమాట నీకు ఎ ఎంత కావాలో అంత కప్పు లోకి అన్ని కప్పులు అంటే ఇప్పుడు నీకు రెండు కప్పులు కావాలి ఆ చిన్న కప్ పనిపోర్ టూ కప్స్ కాగాని త్రీ కప్స్ గాని తీసేసుకొని నువ్వు ఫస్ట్ దాన్ని మంచిగా నీ దగ్గర గీ ఉన్ ఎ గీతో చేసుకుంటే ఇంకా బాగుంటంది అంటే స్మెల్ టేస్ట్ స్ట్రచర్ అన్ని బాగా వస్ తే గీ తో చేసుకుంటే
గీ అంటే అక్క
నెయ్యి
అ
ఆ నెయ్యి అసి చేస్ కుంటే నా నీకు ఒక స్ట్రక్చర్ ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఇప్ ఏదైతే క్యారెట్ ఉందో కొంచెం నెయ్యి వేసి మంచిగా వేపుకోవాలి దాంతో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తా ఉంటుంది అన్నమాట
ఆ
సో నువ్వు ఏం చేయాలంటే చక్కగా ఉ టి మంచి పాన్ పెట్టుకోవాలి కొంచెం మంట మందమైన గిన్నె పెట్టుకున్నాం అంటే బాగుంటుంది అంటే మాడి పోతుంది అమ్మ సో ఒక మన్ చిగి గెంట తీసుకొని నీవు చక్కగా నీ క అంటే నీ కంఫర్టబుల్ ఉండాలి మంచిగా పట్టుకొని అనుకోని కీ సో ఆ టైప్ లో ఉన్ అంటే నీకు కొంచెం కొంచెం అప్పుడప్పుడు మూత పెట్టుకొని దానికి క్లోజ్ చేసి లిడ్ ఓపెన్ చేసి అనుకుంటా ఉన్ అంటే నీకు వాటర్ కంటెంట్ కొం కొంచెం అస్తది. దాని తర్వాత దాన్ తర్వాత ఎప్పుడైతే, వాటర్ కొంచెం ఎక్కువ ఓస్తుందో అప్పుడు
తిప్తా ఉంటాం కదా అక్క అప్పుడా, ఆ
అయిపోతుంది, వాటర్ కొంచెం ఎక్కువ ఓస్తది. వాటర్ ఎక్కువ ఓచ్చినప్పుడు, నువ్ కొన్ నువ్వు మిల్క్ యాడ్ చేసుకోవాలి దాంతో పాలు, వాటర్ అనేది యాడ్ చేయకూడదు. సే సగం ఉడికిపోతుంది, దానిలో ఉంచిన వాటరే సగం ఉడికిపోతుంది. నీకి ఎంత కావాలో, అంత మిల్క్ ఎస్కోవాలి.